హలో హలో బాగున్నారా
బాగున్నవార నువ్వు
ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నారా ఏం చేస్తున్నారు మమ్మీ వాళ్ళు
కాలి
ఖాళీగా అంటున్నారా నువ్వే చేస్తున్నావ్రా
కాల్ ఇంకా
స్టడీ ఎంత వరకు అయింది
ఐపోయింది నాది
స్టడీ అయిపోయిందా ఏమన్నా జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నవారా మరి లేదా ఎందుకు ట్రై చేయయాల్సింది కదా
త్త
ఆ తిన్నారా తిన్నావా నువ్వు
ఆ తిన్న
ఈరోజు మది చికెన్ రా మీది
మది పప్పు
పప్పు నా
ఉమ్
ఇప్పుడు మీ దగ్గరా ఇది నిమ్ మామిడి తోటలు అటు సైడ్ ఉంటాయారా కనిపిస్తాయ నీకు
ఆహా మా సైడ్ ఉండయి మీ సైడ్ ఉంటాయా
ఆ మా సైడ్ ఉంటాయి రా కానీ కొంచెం అవి రాలిపోతా ఉన్నాయి వాతావరణానికి
హా ఇప్పుడు ఎండలు కూడా బానే ఉన్
ఆ ఎండల వల్లనే కొంచెమవి రాలిపోయి కొంచెం ఆకులు కూడా వెళ్ళిపోయి కొంచెం తక్కు క్కువ అనిపిస్తున్నాయి అటు సైడ్ ఎలా ఉందా అని అడుగుతున్న
ఆ మామిడికాయలు వెళ్తున్నాయా చెట్లకి
ఆ ఇప్పుడిప్పుడే రా కొంచెం చిన్న సైజు లో ఉన్నాయి కానీ ఏం లాభం మార్నింగ్ గు కూలుగా ఉంటాంది వాతావరణం కొసేపటి ఎండకి ఆ గాలికి రాల్తున్నాయ్
అవును
అటు సైడ్ అలానే ఉన్నాయా
ఆ అంతే ఇటు సైడ్ అయినా బాగా తోటలు ఉన్నాయి ఏదో ఒకటి రెండు ఇట్లుంటాయి మాకు ఇట్ల తోట వాళ్ళు తెచ్చి ఊర్లో కి అమ్ముతారు ఆ హా అంటే అట్లా అమ్ముతాండ్రు ఇప్పుడు ఇక సీజన్ వస్తుంది కదా పచ్చట్లేది
అవునవును
ఉమ్
వచ్చలప్పుడు మాత్రమే కదా బయటకి వచ్చాను ఎందుంటది రా ఒకటి
చిన్నగనే ఉంటది అక్క చిన్న సైజు
చిన్నసాఇజేనా ఎంతకమ్
ఒక్క కాయిన్ ఫైవ్ రూపీస్ ఓ ఫోర్ రూపీసో అమ్ముతుంది మీకు ఆ సైజు బట్టి
మాకెళ్ళ కొంచెం పెద్దనే ఉంటాయి రా థర్టీ రుపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుది ఒక్కటి
అయినా మీసైడ్ బానే ఉంటాయి ఎందుకంటే తోటలు ఉంటాయిగదా
అవునవును అంటేనేమో బాగా కాస్ ఉంటాయి ఇంకా లేకపోతే తక్కువనే ఉంటాయి ఏం చేస్తాంది మమ్మీ
ఏం లేదు ఏం చేస్తున్న మీరు ఖాళీగా నేనా
ఏంలేదుర కాళీగానే ఉన్నాం ప్రజెంట్ రేషన్ ఇచ్చినాం ఇప్పటిదాకా
మీరు ఇస్తారా పెన్షన్
ఆ రేషన్ రేష్
రేషన్ ఇస్తారా మ్మ్ మా ఆ తెచ్చుకుంటాం దెగ్గర్లోనే
దగ్గర ఇస్తారా మంచిగ వాళ్ళు
ఆ ఇస్తరు
ఏమన్నాంటారా
ఆహా ఎం అనరు
ఎం ఒస్సాయ్ రా మీకీ
ఓన్లీ ఇప్పుడైతే రైసే వస్తున్నాయి మీ సైడ్
మా సైడ్ కూడా రైస్ సే ఇంకావి సిటీ వాళ్ళకైతేనేమో అన్ని అవైలబుల్ గానీ మనకు లేవుగా అట్లా
అవును అప్పుడు ఇస్తుండే అంటే కొన్ని సంవత్సరాల కిందటి ఉప్పు చక్కెర అవన్న ఇస్తుండే కానీ ఇప్పుడు బంధాయినాయ్
అవున అవును పాప్పులకి న మిచ్చరు కానీ ఇప్పుడు ఏత్లే
ఆ పెట్ అది గ్యాస్
గ్యా అనా ఇప్పుడు కొంచం సందప్పు ఇప్పుడు ఇస్సుండ్రా మీకు
ఆహా లేదు ఇవ్వడం లేదు అంటే అప్పట్లో ఇస్తుండే
ఓ అప్పుడెప్పుడు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అప్పుడు ఇచిరుగాని ఇప్పుడు అది కూడా పోయింది
మ్మ్
ఇయ్యట్లేరు ఓన్లీ రైస్ ఇప్పుడంతా ఆన్లైన్ గదార
ఆ
మ్మ్ ఆన్లైన్ సిస్టం
సన్న బియ్యమేనా మీ సైడ్ వస్తున్నాయ్
ఆ సన్నయేరా మీకలి
ఆ అంతే సన్నయ అంటే బాగా సన్నం కాదు బాగా దొడ్డుగా మీడియం
నార్ నార్మల్ ఉన్నాయా మాకులయితే అ బానే ఉన్నాయిరా
అ మీ కాల్ని మొత్త్ మొత్తం మీ మీ సైడ్ ఎస్తది అనుకుంట
అవునవును మాకెల్లా వస్తస్తాయిరా ఒక హండ్రెడ్ కార్డ్స్ దాకా
ఎన్ని డేస్ ఇస్తారు మొత్తం
వన్ టు ఎయిటీన్ వరకి
ఆహా
ఎక్కడ
అక్కడ వన్ టు ఫిఫ్ ఇక్కడ వన్ టు ఫిఫ్టీన్ వరకు ఇస్తారు
ఆహా తొందర రావాలదైతే నిఫ్టీన్ బడతారెమో అలయితే మేమైతే ఎయిటీన్త్ వరకు అంటే వాళ్ళు వచ్చిన డేట్ అది వన్ టు ఎయిటీన్
ఓహో అంటే వాళ్ళు డేట్ ఇటు మెన్షన్ చేస్తారా ఇన్ని డేస్ ఇవ్వాలి అని
అవున అవును మెన్షన్ చేస్తారు గదా ర మిషన్ స్టాప్ చేస్తారు ఆ లోప ఇప్పుడు ఎయిటీన్త్ అయింది అనుకో ఆటోమేటిక్గా డిస్పిల్ అన్నీ ఆఫ్ అయితాయి
ఓహో ఇది గవర్నమెంట్ అంటే ఇట్లా అంటే జాబ్ జాబ్ లెక్కనేనా మరి మీకు
అది గవర్నమెంట్ దే కానీ మనకి ఎట్లాంటే శాలరీ వైజ్గా రాదు కమిషన్ వైదుగా వస్తది అన్నట్టు
ఆ ఆ
శాలరీ వైదుగా అయితే కమిషన్ ఉండకపోవు గాని శాలరీ లేదు కదా
మా సైడ్ కూడా అంతే అంటే మీ సైడ్ ఎట్లనో అని
ఉమ్ కమిషన్ మీకెళ్ళ కూడా కమిషనే ఉంటది ఎక్కడైనాదేరా ఓ
అంతే
ఉం
తిన్నారా మరి ఇంట్ల ఆ ఇంట్ల అందరూ తిన్నారా
హా తీన్
ఏమనా వర్క్ చేస్తారా మీరు
నేనర ఇదే చూస్తారా ఇగ ఇంకేం లేదు.
ఆహా మార్నింగ్ టిఫిన్ ఏం చేశారు
ఈ రోజు ఏం చేయలేదు రా పొద్దున కొంచెం స్కూల్కి లేట్ అయింది పిల్లలకి వాళ్ళకి బిస్కెట్స్ కొనిపించేసి నేను టక టక అన్నం కూర వండేస్ పెట్టేసిన ఎగ్ర ఎగ్గు వేసిన వాళ్ళకి ఇగ చికెన్ ఇగా వాళ్ళది అయి పోయినాక చిక్కిన్ తెచ్చి వండినం ఎయిట్ కే వస్తదిరా బస్సు ఆ తొందర కావాలి మళ్ళా ఈవినింగ్ సిక్స్ అయితది వచ్చేసరికి ఇంకా వాళ్ళు పెద్ద పాప సెకండ్ చిన్న పాప ఫస్ట్ రా
చిన్న పిల్లాలే
చిన్నోల్లె చిన్న పిల్లలే నీకు అన్నయ్య తమ్ముడు ఉన్న డార నువ్వు ఒదానివనా
ఆహా లేదు సిస్టర్ది మ్యారేజ్ అయిపోయింది.
ఆహా అక్కంద మ్యారేజ్ అయియందా అక్కకి ఎంత మంది
ఆ లేదు ఇంకా
ఆ రీస్ సెంట్ గ అయ్యింద రా అదే అమ్మ అన్నది రీసెంట్ గా నానమ్మ గూడా ఎన్పోయిందని జెప్ తిన్
హా అవును నానమ్మ జనిపోయింది హార్ట్ అటాక్ ఇప్పుడు చాలా మందికి వస్తున్నాయి కదా
వాడికి ఇద్దరికి ఒకేసారి అవ్వి దేంది అసల వన్ మంత్ లోనే
ఆ తనకు కూడా హార్ట్ అటాక్ అంటే షుగర్ షుగర్ ఎక్కువ చనిపోయింది
ఆహా అంటే చూపియలేదరా ఇట్లా పెయిన్ లెక్క వచ్చిందా నిద్రలో ఇట్లా
ఆ నిద్రలోనే
నిదరలోనే వచ్చిందా అంటే మనం దగ్గడం అలా ఎలా లేసిదా లేకపోతే పడుకున్నట్టే న
కున్నట్టే
పడుకున్నట్టే ఇంకా మీకు ఎవ్వరికి ఏం జెప్పాలే
వన్ అవర్ లోనే మొత్తం అయిపోయింది
ఆ మీరు మా ఎప్పుడు చూసుకున్నారు మరి
అంటే మేము లేపినాం బాసేపన్లు వండుకుంటున్నామని
ఆహా అంటే తెల్లారింద
ఆ
తెల్లారి నాకనే కదా చూసింది మీరైతే
లేదు లేదు అంటే ఈవినింగ్ ఫోర్ కట్లా పండుకుంటే మేము సెవెన్ కి లేపినాం
ఓహా ఈవినింగ్ టైమ్ లో పడుకుంటున్నాడా మీరు అప్పుడు ఎవ్వరు లేరైన
ఆ అ టే బయటికి ఎళ్ళుండే వచ్చి చూసేసరికి
అరే పడుకున్నాడు గావచ్చను మీరు అనుకున్నారు కదా
అ మనకె మనకెం థాట్స్ రావు కదా
అవును రావు నాను చెప్పేసిచ్చ్ వే మనం ఉన్నప్పుడు ఏమన్నా ఇన్సిడెంట్ జరుగుత్ తనేమో తొందర తొందరగా హాస్పిటల్ తీసుకొని పోదుం తనే ఇల్ల సడన్గా నిద్రల్నే తెసలు
ఆ రోజ్ అందరం మేము గనేసి వచ్చా ఘోరం మంచి గ ఉండే మార్నింగ్ వరకు గూడా
ఆ అవంతేరా
ఆ అవును బిపిషుగర్ ఇప్పుడు చాలా మ దికి వస్తున్నాయి ఎప్పుడు ఏమయ్యారు కూడా తెల్సు తలేదు
ఇప్పుడు అన్నీ హార్టుకే ఎ తగులుతన్నయ్ ఏదైనా గూడా
అవును
దాని వల్ల చాలా ఎఫెక్ట్ పడి ఇంక ప్రాబ్లమ్స్ అనేవి వస్తన్నాయి ఒకటి తర్వాత ఒకటి అ
ఆ
అంతముందు అంటే కొంచెం పెయిన్ లెక్క ఏం రాలేదారా
ఆహా ఏం రాలేదు
ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా
ఆహా లేదు ఫస్ట్ టైం ఏ ఇది
ఇదే ఫస్ట్ టైం ఇకా ఫస్ట్ టైం వచ్చినప్పుడు నార్మ ఉంటారు కదరా
ఆహా లేదు అంటే షుగరు డైరెక్ట్ హార్ట్ క వెళ్ళిపోయింది
దా అంటే డాడీ మెడిసిన్ వాడలేదా
వాడిండు
మరి అంటే మెడిసిన్ వాడతాడా ఇంజక్షన్స్ వేసుకుంటాడా
మెడిసిన్ అంటే ఇద్దరు టాబ్లెట్స్ షుగర్ టాబ్లెట్స్ ఉంటాయి కదా
అవును కొందరు ఏమో షుగర్ టాబ్లెట్ వేసుకున్నారు కొందరు ఇంజక్షన్స్ ఇంజక్షన్స్ కూడా వాడతారు కదా అని అంటున్నా
లేదు
టాబ్లెట్స్ ఏనా ఇంకేమన్నా ఉన్నాయా ఇప్పుడు షుగర్ కాకుండా
షుగర్ బీపీ అంతే
షుగర్ బీపి అంటే షుగర్ ఎక్కువయినట్టు ఉందిరా
ఆ అదే షుగర్ ఎక్కువయి హార్ట్ క వెళ్ళిపోయింది
హార్ట్ కీ వేలింది అబ్బా ఏజ్ ఎంత ఉంటదిరా నాన్న కీ
నాన్న కాదు మామయ్యా
ఆ ఓకే మామయ్యకి ఎంత ఉంటది
ఫిఫ్టీ నైన్ వరకు ఉంటుంది
ఓ ఫిఫిటినైన్ ఉంటాద
మ్మ్
ఫోటోలో చూస్తే బానే ఉన్నాడే అనేసి డౌట్ వచ్చి
మ్మ్
ఎన్ని నెల్ల అయింది రా ఇప్పుడు
ఇప్పటికి ఫైవ్ మంత్స్
ఫైవ్ మంత్స్ అయిందా ఆ హా
ఉ
ఓకేరా ఓకేరా మరి చేస్తలే అట్లా
ఆ చెయ్యంగా ఆ బాయ్